హలో.
హ్మ్ చెప్పు.
నాకు చెప్పురా నీ పిచ్చోని అట్లా అట్లా వాగుతానే ఉన్నా.
ఎట్లా చెప్పేది.
సరే.
హ్మ్. సరే చెప్పు నీకీ నాది హ్మ్ హ్మ్. హ్మ్ హ్మ్ అనుకుంటా అనేది రాకపోతే కట్ అయిపోయింది నేను అర్థం చేసుకోవాలండి.
ఆ ఆ అర్థం చేసుకున్నప్పుడే చూసుకోవాలి ఓ షేట్. వైబ్ లో ఒక వైబ్ లో చెప్పుకుంటా వస్తున్న ఇప్పుడేందిరా ఇట్లా అయిపాయే చ్చ.
టూ లైవ్ అయిపోయింది అది అంత అదే అయింది నేను ఏం చేయలే.
హ్మ్ ఏం కాదు.
చెప్పు.
ఉహు. ఏమున్నా అట్లా మా కాలేజు. పంచాయతీ క్యాంటీన్ ఇప్పుడు వేరే వాళ్ళ. రెండర్ వేసినారు అవి టేస్ట్ ఎట్లా ఉన్నాయి చూడ్లే ఇగ.
ఉహూ అఖండ అయితే ఎత్తిపోయిందండి కంప్లీట్ గా. ఇంగ జీవితంలో పోను ఆడికి.
. ఏం ఎందుకు పో అఖండ అఖండ అఖండ.
ఎంత బాగుండింది తెలుసా ఇంకా ఇప్పుడు అట్లా అయిపోయింది వేరే వాళ్ళు చేంజ్ అయిపోయినారు కు. కందుకే.
హ్మ్.
ముందు ఎంత బాగుండే తెలుసా లాస్ట్ సేమ్ వర. కు బాగుండింది ఈ జూన్ నుంచే చేంజ్ అయిపోయినారు.
ఈసారి ఇంగ మనకు త పని ఎందుకు. జేను కు జేను కుక్ చేస్తాడు కదా.
ఉ చెయ్ చేయండి
ఉ వైఫ్ హియర్ వెన్ చేంజ్ ఇస్ దేర్
చాల్లే
ఉ అ మ్యారినేట్ చెయ్ సాఫ్ట్గా వస్తాది అంటా
ఆ ఆ మొన్న అట్టే చేసింది అందుకే వచ్చింది అని చెప్తున్నా
ఉ మీరంటే స్టార్టింగ్ అబ్బా మేం ప్రో లెజెండ్ మాస్ గ్రాండ్ మాస్టర్లు
సరే మరి ఎందుకు రబ్బర్ అయ్యింది ఆ రోజు
ఏ రోజు
ఈ సాఫ్ట్ గా కుక్ చేసేకి వచ్చినప్పుడు ఎందుకు రబ్బర్ గా అయిపోయిన్నారు నాకు
నాకు వీళ్ళంతా టైమ్ ఈలా ఆ అంత టైమ్ ఇవ్వలేదు పైగా ఫస్ టైమ్ నేను ఇండక్షన్లో చేసిండేది
హ్మ్
ఆ
ఇప్పుడు కూడా దానిపైనేగా చేయాల్సి
ఇప్పుడు అన్నీ తెలిసిపోయింటాయి కదా మనకి లూప్సు ఎట్ల చేస్తే ఎంత సాఫ్ట్గా వస్తది అని చెప్పి
ఉ
బాయ్
అవును బావు బల్లి బర్త్డే వస్తుంది కదా బాహుబలికి ఏం కొనిచ్చేది ఏమన్నా కొనిచ్చేదామ్మా ఏమన్న గిఫ్ట్ ఇంకా వన్ మంత్ ఉంది అనుకో
ఏమిద్దాం ఏమిద్దం మంచిగా గుర్తుండల్ల
ఊ ఏం ఇష్టం ఆయనకి
వాన్ ఒక గంటసేపు బండి తోలల్ల వాడు అంతే అది ఇష్టము వానికి ఆడు పీస్ఫుల్ గా మనతో ఆ అట్లా అని ఏం లేదు అస్సలు వానికి ఆ వాడేపియడు ఇప్పుడు ఏపిచ్చినా అబ్బా అంటే ఫుల్ ట్యాంక్ ఏపిస్తే ఎంత ఎయిట్ హండ్రెడ్ అయితది అనుకో ఫుల్ ట్యాంక్ అంటే ఎన్ ఎయిట్ హండ్రెడ్ అంటే నియర్లీ సెవెన్ లీటర్స్ వస్తాయి సెవెన్ లీటర్స్ అంటే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయి టూ ఏయిటీ కిలోమీటర్స్ తిరగచ్చు
ఉ
టు ఎయిటీ కిలోమీటర్స్ ఆడ దిరుగుతాడు వాడు మనల్ని పెట్కొని వేస్ట్ అయిపోతదా అది మళ్ళీ వాడు ఆడ రూమ్ దగ్గర పెట్టినారనుకో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బండి వేసుకొని పోతాడు వాన్నీ అది అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు
హు
పడు దానికే తెలుసా అది అసలు షాక్ సిక్స్టీది ఎయిటీది ఇది అట్ల ఎపిచ్చు కుంటాడు వాడు డబ్బు
హా హా హా
ఏమంటే పెట్రోల్ లేదు దాంట్లో అని ఒకవేళ వాళ్ళు వేసుకొని పోయినా ఆగిపోతే వాళ్ళు ప్పిస్తారు అని చెప్పి
హు హు
పుట్ట బడితేకొచ్చము ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము ఇక్కడ ఎందుకంటే మాకి ఇంట్రప్షన్ ఉండ గుడి మధ్యలో అని చెప్పి నేనా షాక్ అరే అసలు ఏంది రా అని నువ్వు సిక్టీ చేపిస్తా అంటే అంటే లేదు నీకు తెల్ చేపిస్త అనుకో ఎత్తుకొని పోతాడు ఎవడోవడు తెచ్చి పెట్టేస్తాడు అడిగితే ఏపిచినాము అంటాడు మన ఏం మెజర్ చేయం కదా మళ్ళీ నా బొక్క నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మనం తిరిగితే అదోక లెక్క ఎవరెవరో వేసుకొని పోతారూ దానికి ఇచ్చినామ అనుకో ఆగిపోత వాడే మూసుకొని వేయిచ్చుకొని వస్తాడు మల్ల
అంతే మారి
ఉ అట్లా అది కాదు ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి వాడి క్విప్ట్
ఏమి ఇష్టము ఆయనకి నువ్వు
అని పాలల్ ఇష్టాం అని తెలిస్తే ఏమంది చెప్పు ఇంకా అనుకోద అమ్మా ఆయన గిఫ్ట్ ఇ ఎలా మనకసల్ మనకసల్ రాందది
ఆ
ఉ
నాకు అది అసలే రాదు నాకు అసలు ఇష్టము ఉండదు అట్లే ఏమో సెట్ చేచ్చేది అట్లా అయ ఏమో నాకు
నాకు కాదు నాకు నాది ట్రాక్ లేకి పెట్టుకుంటేకి చాత కావల చాత గా కావపై గొడవ పెట్టుకొని మరీ చేసింది స్టార్ట్ చేసి ది ఇగా వేర వాళ్ళకి నేడా ప్రషియేట్ చేస్తా అంటే చెప్తా అర్థమయ్యేలాగా అరే ఇట్లు ఇట్లు ఉంటది ఇవి ఉంటాయి ఇవన్నీ చూసుకొని నేను ఇట్లా చెప్తా కాని నేను పిలుచుకొని వచ్చి ఆ ట్రాక్ నేను కలిపి దానికి ట్రైన్ ఏసి స్టార్ట్ చేసి జెండా ఊపల అంటే మందు
హా హా హా
ఆ కావాలంటే ట్రా్ చేస్తాం ట్రైన్ వాడే ట్రై చేసుకొని జెండా వాడే ఊపుకోవాలి అని
హు హు
ఆ
ఏమిస్తే బాగుంటుందొ ఏమో
చూద్దాం ఈస ఈ మంత్ అండ్ వస్తాది కదా అప్పుడు చూద్దాం వాడు
ఉడి అందా సింపల్ అంద ఏమంతల
ఉ
అన్నీ ఉంటాయి ఇంకా అబ్బాయిలకి ఏమింటాయి గిఫ్ట్స్ వాచ్ వాచ్ అంటే ఆ వా చదిలేసి ఇంగ వేరేవ చేసుకున్నాడా
హ్మ్
ఉంటుందబ్బా అదేదో రింగ్ ఏసుకున్నాడు ఆ అదే ఇగా
అది అంకులు గొనిచ్చింది వానికి అందుకు ఏసుకున్నాడు.
ఉహ్ ఆ సిల్వర్ చైన్ లో ఇట్లా ఏసుకోడా
వావ్ రెండు అంకులు గొనిచ్చేసినడు ఇంగా వేరేవే మార్చాడు వాడు అదో సెంటిమెంట్ వానికి
చైన్ ఏసుకున్నాడా నీన్ జుడలే ఏప్పుడు ఉహ్
నేన్ పోర్ట్రేట్ ఏదన్నా అనుకుంటాన్నా మంచిది. వాడిదే సర్ప్రైజగా
ఆ నాకు ఎట్లా అంటే తీస్తే తీసి ఎత్తి పెట్టుకునేది కాదు. కొన్నిసార్లు యూస్ చేసేలాగ్ గూడా ఉండాలా
నీనక్ తెలియద్ రా నువ్వే జేప్పాల్ నాయి
నీకే తెలుస్తుంది బాయ్స్ కి ఏమేమి థింగ్స్ ఉంటాయా అని
థింగ్స్ వేరు థింగ్స్ వేరు ఇష్టం వేరు అది కదా
నీ ఫ్రెండే కదా ఇన్ని రోజులు ఇంకా ఇన్ని ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నీ ఫ్రెండే అంత మాత్రం దేలీదా నీకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లే అని
ఉహ్ సరేలే ఆలోచించుకోవాలి నీన్ మొత్తం మా ఫ్రెండ్స్ చీప్ నతా ఇప్పుడు ట్రాక్ ఏసుకోవాలి నేను బ్రెయిన్ లో
ఆ ఉహ్ ఇంకా చాలా టైం ఉంది అనుకోలే
కాదు ఏదో ఒకట్టి చెప్పింటాడు వాడ్ నాకు అదైతే భారీగా నమ్మకం ఉంది నాకి అరే ఇదంటే బావుటది అని అది నేను గుర్తు చేసుకోవాలా
ఉహ్
ఆ ఇనా సుళుత్ షారుగా ఉన్నాడమ్మా ఆగస్ట్ ఫో
ఆ ఏంది.
ఇనా పుల్ హుషారు ఉన్నాడు చాము
ఏం లే వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఏం హుషారులు లేక్కువకుడా ఉండేకే ఏమి
నది నిజమే నాగ్ అనిపించా ఇప్పుడు వాడిని చూసి వాడు నా నైట్ అట్లాటబ్ ఉల్లి ఇచ్చినప్పుడు నాగ్ అనిపించా ఒకప్పుడు నేను బయటకి వెళ్లి దగ్గరకి పోతా అంటే నేను ఆ ఫ్యాంపేకి డబ్బులు వేసి నువ్వు బయట తినే ఏమన్నా గావాలన్ అంటే తెచ్చుకో కానీ ఏసీల్లో ఓడ్ని ఇప్పుడు వీని జూస్తా ఉంటే నన్ను నేను గుర్తు జేసుకుంటాన్నా అనిపించింది.
ఇప్పుడు సీన్ రివర్స్ అయిబెన్
రీవర్స్ అంత టైమ్ చేంజ్
దాదే
ఉహ్ అది ఫిఫ్టీ రుపీస్ నోట్ సో ఓగ్ కట్ట ఒక కట్ట ఒక కట్ట ఇచ్చి ఇచ్చేసి. మళ్ళీ ఫైవ్ హండ్రెస్ దేమో ఉన్నాయ్ దాంట్లో ఒక ట్వంటీ ఏమో ట్వంటీనో టెన్ ఓ ఉన్నాయ్.
ఎప్ప అంత రిచ్ అయిపోయినాడు ఓహోహోహో
వాడు చూ నేను నిజంగా షాక్రా
మ్
మ్
మా నా జీవితం ఎప్పుడు అట్లయితుందో ఏమో మనము జాబ్లు చేసుకుంటే వేస్ట్ రా జాబ్తో ఏం పనికిరాదు బిజినెస్సే
అదే చెప్తాన్నాను బిజినెస్ మ్యాటర్స్ జీరో అ ఇంగ పోయి వచ్చదప్పుడు ల్యాప్టాప్తో వస్తాడు ఇంగ మంచి లాప్టాప్తో
మ్ అవ్వని అవ్వని అందరూ పైకి రావాలి
మ్ అందరూ పైకి రావాలా అంతే
దాంట్లో మనము ఉండాలి
ఉండకపోయినా మనకు దగ్గరయినా వాళ్ళ పైకి వస్ ఇంగా అది చాలా హ్యాపీ మూమెంట్
హ్మ్
నాకైతే మా చూహాకి ఆఫర్ లెటర్ వచ్చింది అని తెలిస్తే తానె ఇంగ ఊసురుబ్బయ్ ఒ పదివేల రూపాయల్ పటాకులు ఎతుకొనొచ్చి నువ్వు యాడుంటే ఆడా ఏవిఎం లోనే ఏ ఎం వీ లోనే ఉంటే ఆడే ముందర అన్ని వర్సగ వెట్టి పైన షార్ట్లు
ఉ ఇంగ ఆగింగా హ్హ్హ్హ్ అంత సీన్ లె
ఆఫర్ లెట్ర్ ఒచ్చింది నాకి సాల్
హ్మ్
రా రోజ్ ఇంగా నన్ను పది మంది పట్టుకోల్లేమో దాయెబ్
హుహు హ్హ్హ్హ్
మ్
అన్నీ కోరుకున్నావన్నీ అన్ దరికి ఇచ్చ ఇల్లా గాడ్స్కి ఇజేష్కుండేటువన్ని అప్పుడు
నేనెవరికి విష్ చేసుకోలే ఇంతవరకు కానీ వాన్ నా మాల్లాగను కున్నా అంతే మళ్ళగీ ఏమిచ్చేదుండదు జస్ట్ తొ అ నమాజ్ చేసి థ్యాంక్ యూ చెప్పేస్తే అయిపోత్ తుంది ఏమి ఇచ్చేదేముండదు తీసుకునేదేముండదు
ఏమో
నేనాతే నాక్ తెలిసినంతవొరకు నిన్ ఎవరికీ మొక్ ఒక్కలేదు మా మమ్మీ ఏమన్నా అనుకుందేమో తెలిద్ నాకు
యు
మ్
చెప్పున్నే టైమ్ లో నమ్మకం పోయినా మళ్ళీ ఒస్తాది
హుమ్
చెప్పినాగద నా స్మైల్ ని నాకు వెనె తి తీసుకని రమ్మంటే నిన్నిచ్చినాడు డైరెక్ట్గా తీసుకోపో పండగ జేస్కో అని
ఏంది
నా స్మైల్ ని నాకు వెనక్కి ఇచ్చేయి అంటే ఇస్తానన్ పోరా తీసుకోపో అని జెప్పి నిన్న ఇచ్చేసి నాడు పండగ జేస్కో అని
అవ్వా
ఉమ్
ఉమ్
అయే
సరే అన్నా బాయ్
ఉమ్ సరే